షాపింగ్ బెస్ట్ షాపింగ్
షాపింగ్ పోదాం వస్తావా నువ్వు కద నువ్వు నేను పోద్దాం
ఫెస్టివల్ కి షాపింగ్
అదే పోయిద్దా మొత్త
నా ఫెస్టివల్ షపింగ్ అప్పుడ అయిపోయింది స్టిచ్చింగ్
అరే నాకు కుమదు
ఏం చేద్దాం
నువ్వు నేను పోదం నువ్వు నేను ఇద్దరమే
పోదాం వరంగల్ ల
నీ ఇష్టం
పోదాం
చిత్తా అసలు దాక్షిత్ న మర్చిపోయిన తెలుసా
ఆ
దక్షిత్ ని ఎవరికన్నా ఒకరికి ఇయ్యి
పాలు
ఓ డబ్బల పెట్టిపో వాడే తాకు తుంటడు
ఓన్లీ వన్ అవరే యూస్ చేయాలి
ఏంటిది
పాలు
ఓకేఓకే వన్ అవర్ల మనం రాం గా మరి
పోవడానికే వన్ అండ్ హాఫ్ అవర్ పడతుది
హ
అట్లా
రెట్ల మరి ఆడ షాపింగ్ ను నచ్చుతుంది ఒక నచ్చదు చ కాకు మరి ఎట్లా మరి ఫోన్ వాతందా ఏంది నీకు
అవును
ఎవరు అన్నయ్య
కాదు కాదు ఎవరో చెప్పు
నువ్ అబ్బాయి ఇప్పుడు చెప్తే అప్పుడు పోదాం
మై బాదు ఆ జోక్ బాగుంది అని ఫస్ట్ నేను మైబాద్కే రాట్లేను
కాడే పండుగ ఊళ్ళకు కొత్తరూ కదా ఎట్లాగు
అప్పుడొత్త
హ అదే నీ నీ చేతో అసలు గది దు అసలు పార్టీ లేదు ఏం లేదు అసలు నువ్వ అయితే సప్పుడే చేత్తలేవు తెలుసా ఇజ్జత్ పోతంది నాది
చేసుకుందాం పార్టీ
నేం చేసుకున్నాం వాడు పుట్టి మూడు నాన్నెల్లే అయితాంది
మ్మ్
అన్నం ప్రసన్న కూడా అయిపోయింది
ఎప్పుడయిపోయింది
అన్నపసన అయిపోలే అందీకా
పోలే అయిపోలే అప్పుడు చేసుకుందాం లే
అప్పుడు అడ నియబ్బ అప్పుడు ఎవనికి గుర్తుంటది అప్పుడు ఎవడేడుంటడో
అప్పుడింక మీకు హాల్డేసే
మాకు ఒక వెయ్యి రూపాయలు ఇత్తే నేను ఒ మండి తింటే బాగుంటది ఇంకా
వావ్
వ సమస్త ఎక్కువైపోయినది సమోనికు
అంతేనా
ఆ నిజము అప్పుడే ఏమన్నమోత్ పెళ్ళి కూడా దావతయ్యలేద సగం
మెంట్ కి వచ్చిర్రు కానీ దావత్ చేయరు కదా
నీ ఎంగేజ్మెంట్కి వచ్చి నేను డాన్స్ ఏయలేదా
వామ్మ ఇంకా
ఏ సిన్న ఏయలేదా నూడిడు
గుర్తుకులేదు
అమ్మ తోడు నాకాడ వీడియోలు కూడా ఉన్నాయి నువ్వు అట్లాంటవ అని చెప్పి నీ వీడియోలు కూడా
అది ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్ అది ఎంగేజమెట్ కాదు
పెళ్లి కన్నా గ్రాండ్గా అయిందిగా ఏదైతేయింది
సంబంధం లేదు నా ఎంగేజ్మెంట్కి వచ్చినవా
నీ ఎంగేజ్మెంట్ ఎక్కడైంది ఫస్ట్
కట్టలా
అప్పుడు నేనున్న కాలేజ్లో ఉన్నా నాకు ఎగ్జామ్స్ టైమ్ అప్పుడు ఆ
ఐ డోంట్ కేర్
ఎ మస్ కష్టం దెల్సా
సరే అప్పుడు నువ్వు కూడా ఫ్యూచర్ లో పెల్లి ఎక్కడ్నో ఉంటా నువ్వు కూడా ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటవు కదా నేను కూడా కనుకుంట
నేను పెళ్లి చేసుకోను అంటానగా
చేసుకుంటావు
చేస్కోను
కుంటవ్ అంటే
టూ తౌసండ్ థర్టీ ఫైవ్
థర్టీ ఫైవ్ కాకపోతే ఫార్టీ అయినా చేసుకుంటూ కదా
ఎహే అసలు పెళ్ళిముచ్చ టాపికే రాలె ఇంతవరక్
అంతేనా
పెళ్లి ఏం చేసుకుంటారు పెళ్లి పెళ్లి నువ్ నువ్వు పెళ్లి చేసుకుని ఇంకా ఏం సాధించినా
ఒక కొడుకున్ సాధించిన
ఒక్క కొడుకు సాధించినవు కరెక్టే గానీ ఏం గంతే ఎం
మో
ఇక అంతేగా ఒక్కటే పెళ్లి చేసుకోకుండ సాధించాలి ఇంక చాలా
అత్త మనలని సాధించాలి
ఆ
అత్తమ్మామలులను సాధించిన హస్బెండ్ కొడుకుని సాధించిన ఇంకేం సాధించాలె
ఇంకా అది ఒక్కటే ఎంజాయ్మెంట్ కాదు అయితె మంచిగ ఎంజాయ్ చేయాలె లైఫ్ అంటే ఉంది దనీ నలుగురు వ్యక్తులు కాదు కదా అత్తమ్మ మావయ్య మొగుడు వాళ్ళే కాదు కదా
ఎడ్లైన్ సో
ఆ ఎస్ థాట్ ఇస్ మార్చుకోవాలి అట్లనే అందుకే నేను పెళ్లి చేసుకోను అంటాన్న
ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ
ఈ వాళవే సపోర్ట్ మీ
ఇక
ఎస్ బట్ బట్ బట్ మనీ నాట్ సపోర్ట్
ఏం ఎద్దాం
సబడి జనే నువ వల్ల మనీ లో సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఇంకా
టైం ఉంది దానికి
సరేగా వాడు పుట్టి పెద్దగా అయినాక
యా అప్పుడె
నిజా కప్పుడే
వందే పె అ అందారికి
బండీ మండి
మ్ మండీ ఎంత్ ఉండద్ అనుకుంటాను
తెల్వదు
ఒక్క మడిని ఇద్దరుది తింటరు ఎక్జాక్ట్లీ ఇద్దరు ఆ ఇద్దరు
ఒక మండి ఇద్దరంటే ఆ మనం ఎంత మంది ఉన్నాం
నలుగురమే మనం అయితే
ఆ నలుగురు అంటె రొండే
అంతె జస్ట్ వెయ్యే ఆ
దక్షిత్ మా దక్షిత్ మీ నీకు దక్షిత్ మీద ప్రేమ ఎంత ఉన్నది చెప్పు
శివాని మీద ప్రేమే లేద్
దక్షిత్ గని మీద ప్రేమ లేదా నీక్ ప్రేమనే ఏ కంత ముంచి మా మీదరనే ఉంటారు కదా మా అది
సో అందుకే నువ్వు కుడ ఒక కొడుకుని గన్ అంకా
మీవ కొడుకడా ను గ ఇక్కడ దాకా ఓన్సిన అవసం లేదు
వు
మా మీద ఉంటది క కొంచెం ప్రేమ మీ చిన్నప్పటి నుంచోటి కలిసి మలిసి ఉన్నాం
అందుకే ఈ సార్ నువ్వు తీసుకోవ అడికి
నాగ్బతన నా కొడుకు నీగబటినా
నీ కుడతేంది నా కుడతేంది వేరు వేర చెప్పు
అమ్మో ఇట్లా ఆ
నీకేమవుతారు నా కొడుకు నీకేమైతారు నాకు కొడుకు
కోడుకాయతడు ఆేమైతు
ఏనుదాం
ఇద్దరు కొడుకు కాదు ఇప్పుడు ప్రియా అట్టుంటది
నకే ఫస్ట్టు
అమ
ఇప్పుడు జ్యస్త ఇప్పుడు సింద మత్తం మొత్తం చూసుకోవట్లేదా
చూసుకుంటది ఆ చూసుకోవాలమని తప్పదు కదా వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో ఉంట ఉంటది కాబట్టి చూసుకోవాలి
అంటే వాళ్ళకుండద అన్నకుండదా
నాగే ఎంగ
వేరే ఇంకెవరిని పెళ్లిేసుకోవా
అంటే చికెన్ మెయింటైన్ చేయాలంటవా ఇంకా
సై గండ చూసుకో తాడే చూసుకో చసుకో
ఆ
డైలీ కని ఇసుకో
మంచి ఉంటారు అప్పుడు మంచిి వింటద అడి
మస్తు ఉంటది
ఆ ఆ ఎన్జోయ్మెంట్ వేర ఉంటంది
చెవవా దొరుకుతా కూడా తండులు వేరే ఉంట తెలుసా
అే వేరే ఉండ మరి పెళ్లిి చేసుకోవాలి అంతే ఏం చేయదు
ఎంతా మందిిన
ఎన్ని రోజులు ఉంటే అంతమందిని
అక్రమ సంబంధాల మీద ఇంత అవగాహన ఉందా నీకు
ఏ నాకైతే అవలేదు నువ్వు చెప్తానే కాబీ నేను అట్లా అంటా
చేసుకో చేసుకో దొరికి దిినే తన్నిిన
మామ్ో
మనం చెప్పుకుంటే తీసుకోరు
ఇహ చే నీకు చెప్పే చేసుకుంటారు అ ఇ చెప్పకుంట ంట నక ఏమైనా చెప్తార బన
చెప్పు చెప్ప
ఆ చెప్పరా
చెప్ప మళ పక్కన అత్తం వింటా నువ్వేం చేసినా అనేది అది
అత్తమ్మని ఏదిగాని
ఆ అయితే చెప్త
ఆ మరి ట్రస్ట్ అద
సేమ్
బట్ యూ డంట్ ట్రస్ట్ బ
బాయ్
నువ న ట్రష్ట్ చేతలే
ట్రస్ట్ ఎత్తాన వాటికే సపోర్ట్ చెతా
వ దిత్తలే హవ
స దాదయా బతే సపోర్ట్ చేయనంట
అలాదం గది కాదు మీ చెల్లకడ డబ్బులు ఏవంట
అవును
క
పోనా కాస్టూమిక్ చార్జస్ పడ్డాయి
ఆ
ేం బ్యూటీషియన్ నేర్చుకుంటా అది క్లాస్ ఉంటదంట వాళ్ళకి
ఆ
అయితే కాస్ట్ బక్ చఛార్జెస్ పర్ డే
ఆ
కతం అవితుకొని వచ్చింది
ఆహా
కతం ఆమె ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు ఏతుంది దానికి ఒక ఫోర్ హండ్రెడ్ అయిపోయినాయి
ఆ ఇంకాదేవా
ఇవి తీసుకుంటేే ఇంకా మొత్తం ఒక త్రీ హండ్రెడ్ ఏమో అ కూడా తీసుకు
నేను అడిగిన అదే
ఏ వన్నది
ననే అడిగనా
అవునా
అడుగితే నాకు పెద్ద స్టోరీ చెప్పింది
ఆ